నమస్
మ్మ్ నమస్తే అండి బాగున్నారా
నేను బాగున్నానండి మీరెలా ఉన్నారు
ఉమ్ బాగున్నానండి మీ హైడ్రాబాద్ లో ఎండ ఎట్లుందండి మాకైతే ఇక్కడ ప్చ్
మొన్న చూసానుగా మీకైతే అక్కడ బాగానే ఉంది ఇక్కడ కూడా ఉండాలనుకుంటను అది చాల చెమట్లు కార్పోతున్నాయి చల్ల గా
అర్థం కాలేండి వాయిస్ కట్ అవుతుంది
హలో
ఆ వినిపిస్తుందా అండి
ఆ ఎక్కడో మాట్లాడినట్టు ఆ ఇప్పుడు వినపడతాంది
ఓకే
అది ఒక్కోసారి కట్ అవుతాది ఎక్కడో మాట్
ఇప్పుడు వినిపిస్తుందండి మ్మ్ ఓకే బ్లూటూత్ ఆఫ్ చేశాను నేను బ్లూటూత్ పెట్ ట్టుకున్న ఇంత సేపు మ్మ్
మాకైతే ఎండ నై పో పదింటి తొమ్మిది నుంచే స్టార్ట్ అయిపోతుందండి ఎక్కువగా వండ మ్మ్
ఎండ అయితే మార్చ్ లోనే ఇలా ఉందం ఎ ఇంకా ముందు ముందు ఎలా ఉంటందని భయంగా ఉంది
మ్ హ అవునండి ఈసాయి వన్ ఫస్ట్ త్రీ ఇర్స్ లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ ఎక్కువ చలీ ఆవన్ బాగా చలి వేసింది పిల్లలకంతా ఫీవర్ ఒ
అవును అవునువును కరెక్టే
ఎండ వచ్చేసింది ఇది ఎన్ని నెలలు ఉంటుందో ఇంకా ఏమేమి ఫేస్ చేయాల్సి వస్తుందో
అవును మీరు గమనిస్తున్నారా మన చిన్నప్పటికంటే ఇప్పుడు వాతావరణం బాగా వేడిగా మరీ చల్లగా గా ఎక్కువ వర్షాలు పడ్డం ఆ ఇలా చాలా డిఫరెన్స్ వచ్చింది వాతావరణంలో ఎందుకోగాని
మ్ అవునండి వస్తే వండ ఎక్కువగా వ వానే ఉంటుంది లేకపోతే ఎక్కువ ఆ వర్షాలు లేకపోతే ఎక్కువ క్లైమేట్ కూల్గా ఎక్కువ ఉండేది
అవును అవును ఎందుకనో అలా
అదే తెలియలేదండి ఇహి హి హి కలికాలమా అహ హ హ ఈ ఇష్ట ఓ పంజేసే లండి ఏదో టైం పాస్ చేద్దామంటే అది చూసినప్పుడుంతా నేరాలు ఘోరాలు చిత్రమైన మె స్టేజ్ లో అన్ని చూడాల్సి వస్తాంది
అవునవును
కాల్స్ వచ్చేటట్టుంది
ఆ నాకు వేరే కాల్ గూడా వస్ వస్తుందండి తను మీ ఊరే
అవునా ఓకే ఓకే అండి
ఇంకా తను కూడా చేయిలేదు కాల్స్ చే చేయడానికి కఅడుగుదామని అనుకుంటా
ఆహా సరే సరే అండి
ఇంకాండి
ఉమ్ ఏం లేదండి చెప్పాలి మీరే మీరు ఎక్కడ వెళ్ళా
ఏ సారి ఆ అత్తే వాళ్ళ ఊరు వెళ్తామండి ఇంకా అమ్మ వాళ్ళ ఊరు వీళ్ళకి పెద్దగా అక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేరు అత్తెవాళ్ల ఊర్లో అయితే చాలా మంది పిల్లలు ఉంటారనమాట
ఆహా
ఇంకా వీళ్ళందరూ అక్కడికి వెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ వీళ్ళకి ఉమ్ బాగా పల్లెటూరు ఆ మాది కూడా అండి బాగా పల్లెటూరు చాలా అసలు మనుషులు కూడా అసలు అక్కడ చాలా ప్రేమగా బాగుంటారు వెెళ్ళగానే అసలు పిల్లల అందరు వస్త వస్తారు ఇంటికి
ఓకే ఏ టౌన్ లో మన సిటీ లో ఉండేసి పల్లెట వెళ్ళాలంటే అక్కడ ఉండే వాతావరణం వాళ్ళ మాటలు వాళ్ళ క్యారింగ్ అంతా చాలా బాగుంటుంది కానీ ఎక్కువ రోజులు ఉండ మంటే కొంచెం హలో ఆ వినిపడుతుందా అదే విలేజ్ సైడ్ కి వెళ్ళామంటే ఇక్కడ సిటీ లో ఉండి అక్కడికి వెళ్ళామంటే బా ఆన్ ంది మనం ఉండం ఉండలేం అంటే ఇక్కడ ఉండే వాటికి ఫెసిలిటీకి అంతా అలవాటు పడిపోయేసి అక్కడ విలేజ్ లో ఎక్కువ రోజులు అయితే మనం ఉండలేము మాములుగా ఒక పది రోజులు అంతే
అవునవును
కాకపోతే ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది
ఆ చాలా అండి కాకపోతే మా హస్బెండ్ కి వర్క్ ఒక్కదానికి ఇబ్బంది అవ్వడం వల్ల ఎక్కువ రోజులు ఉండలేము మా మని అయితే మా నాకు కూడా అక్కడ ఉండడమే ఇష్టం అసలు లాక్డౌన్ మొత్తం మేము అక్కడే ఉన్నామండి లాక్ డౌన్ అనౌన్స్ చేస్త స్తారు వచ్చేలా ఉంది అని న్యూస్ రాగానే మేము ఇప్పటికి లాక్డౌన్ రాలేదు ఇంకా ఆ రోజు నైట్ నుంచి లాక్ డౌన్ అని చెప్తారు అనమాట కరెక్ట్ గా మేము ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ వెళ్ళిపోయాము ఇంకా
ఓకే
వెళ్ళిపోయి ఇంకా ఊర్లో నే చక్క చక్కగా ఎంజాయ్ చేసాం అక్కడ మేము స్విమ్మింగ్ కే అంటే దగ్గరలోనే చీరాల బీచ్ ఉండేది అన్నమాట
ఓకే ఓకే చీరాల కూడా మా వారు వాళ్లది అండి
ప మా ఒంగోలు దగ్గర అన్నమాట ఇంకా అక్కడినుంచి కార్ లో అలా మీ కొంచెం బాగానే ఎంజాయ్ చేస చేసాం అసలు మాకు లాక్ డౌన్ అన్న ఫీలే లేదండి అ
అహ మాకాయితే ఈ టౌన్ లో ఉండేసి అబ్బా బలే ఇబ్బంది తింది అండి అయితే కరోనా వచ్చేసింది మా మా
గా ఆలోచించి ఇ ఖచ్చితంగా ఇది ఇంకా కు పెంచు టారు ఉండలేము ప్రాబ్లం అవు అన్నట్టుగా వెంటనే అసలు ఇమీడియట్ గా స్టార్ట్ అయిపోయాము లాక్డౌన్ వస్తుంది ఇ అన్ని బంద్ అవుతాయని అనగానే అ న్యూస్ రాగానే మేము వెళ్ళిపోయాం ఇంకా మేము ఎల్లినంక ఇంకా చాలా స్ట్రిక్ట్ చేస్తారు రూల్స్ అసలు
మాకైతే పా మా ఫ్యామిలీలో ఫోర్ మెంబర్స్ వచ్చే సిందండి మా చెల్లి క్వారంటైన్ కి వెళ్ళిపోయింది చాలా ఇబ్బంది పడ్డం బయట తెచ్చిచ్చే వాళ్ళకి ఊ
మాకు సెకండ్ టైమ్ వచ్చినప్పుడు ఫస్ట్ లోనే వచ్చిందండి సె సెకండ్ ఫేజ్ వచ్చింది కదా కోవిడ్ ఆ టైమ్ లో వచ్చింది మాకు చ నాకే వచ్చింది ఫస్ట్ పాప ఆడుకుంటా అంటే కిందికి తీసుకెళ్ళను నేను తీసుకెళ్ళ తనే వెళ్ళింది అప్పుడే మళ్ళీ కేసెస్ స్టార్ట్ అవుతున్నాయి అన్నారు కానీ ఇంకా ప్చ్ అంత పట్టించుకోలేద అనమాట ఏముంది లే అన్నట్టుగా ఇప్పుడు బానే ఉంది కదా అన్నట్టుగా అయిపోయింది మనసుకి తీరా చూస్తే పాప్ ఆ వాటర్ బాటిల్ ఇవ్వమననంటే కిందికెళ్ళ ఆ నైట్ కానీ నాకేదో తేడాగా అనిపించింది సడన్ కోల్డ్ వచ్చినట్టు అట్లా టూ డేస్ లో ఇంకా స్టార్ట్ ఇంకా ఆహ్
కానీ అప్పుడు వచ్చింది కదా ఊమ్ హ్మ్ అయ్యో డేను వన్ మంతే అండి మా వారు అయితే అప్పుడు ఆహ్ మీది లవ్ మ్యారేజ్ కదా అప్పుడంతా మ్యారేజ్ అవ్వలేదు ఊమ్ అప్పుడైతే మా వారు డై డ్రై ఫ్రూట్స్ అన్ని తె చి ఇచ్చేవాడు కాకపోతే కుక్కకి విసిరినట్టు ఆడబెట్టే ఎల్లి పేకాడు ఏమంటే నువ ఏం లేదు ఊహ్మ్ హ్మ్ నాదైతే పర్లేదువో నేను ఒకటే అయితే ఇద్దరింట్లో మా పేరెంట్స్ ఇద్దరు వయసు ఐనోళ్లు వాళ్ళ కస్తే బంది కదా అందుకనే ఏవను
ఉమ్ అదే లెండి అదే ఊమ్ ఫోన్లండి ఆల్ ఇట్లైనా వచ్చి చూసుకున్నారు అ
అవును రికవర్ అయినా లేకపోతే ఓ ఒకరి తర్వాత ఒకరు వచ్చేసింది
అయ్యో అయ్యో
మా బ్రదర్ వాళ్ళ కొడుకు అయితే చిన్నాోడు వాడు సెవెన్ ఇయర్స్ ర్సు వాడికి నిజంగా వా మా అందరికి వచ్చంది వాడికి రాలేదని వాడు దిగులు పోరు ఎకు ఉన్నటుంది
ఆ మా పిల్లలకు కూడా రాలేదండి అవునవును
లేకపోయింటే వాడిని పట్టుకొని ఏగలేం
అవును పిల్లల్ని చాలా కష్టం కంట్రోల్ చేయడం
ఉమ్ ఏం లేదండి మా అన్నకి కొంచం డ్రింక్ అలవాటు ఉంది అతను బోయి ఆడ లైన్లని వాడు తేపిచ్చే అటునాడు
ఓ
అ తెప్పిచు మా చెల్లికి వచ్చింది ఫస్ట్ ఆ రూమ్ లోనే మా చెల్లి ఉండింది తను పోయి చదువుకుంటా ఉంటుంది ఆ రూమ్ లో నుంచి ఆ పాపకు వచ్చింది మా అన్న ఏదో ఒళ్ళునోప్పు తప్పులు అనుకని గడిపేసినాడు మాకంత తి నాడు
అయ్యో
కానీ ఇప్పుడు కూడా ఏదైనా ఫీవర్ వస్తే ఆ సిన్ అప్పుడు ఎలా ఉండిదో ఫీలింగ్స్ అ
అలాగే ఉంది బాడీ తట్టుకోలేపోతుంది చూసారా ముందులాగా గట్టి గట్టిగా లేం మనం వచ్చిన వాళ్ళం
నిజమే ఆపు ఇప్పుడు వచ్చినట్టే ఉంది గాని ముందు ఫీవర్ వస్తే ఎట్ల ఒక రోజులో తగ్గి పోయేది ఇప్పుడై తే సిమ్టమ్స్ మొత్తం ముక్కులంతా మూసుకపోయి చాలా ఇబ్బంది అయిపోతంది
అవును ఆ వేయించుకున్నా అండి అది కూడా అనవస రంగా వేయించుకున్నానండి నేనైతే
ఏమైంది
ఏమో అది వేయించుకుంటేనే ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తాయ ట నాకు అది భయం ఏస్తుంది
నాకైతే వచ్చేసిందని ఫస్ట్ టైం ఫస్ట్ డోస్ ఏసుకున్న ప్పుడు ఎక్కువ విపరీతమైన ఆ బాడీ హీట్ అయిపోయి చాలా ఇబ్బంది అయిపోందండి ఆ యరిన్ ఇన్ఫెక్షన్ అయితుంది ఆ మళ్ళా సెకండ్ మళ్ళ హాస్పటల్ కేళ్ళిపోయినా ఆ తర్వాత సెకండ్ డోస్ ఏం అవ్వలేదు ఉన్న బానే ఉన్నింది ఫస్ట్ డోసు కు మాత్రం ఫీవర్ వచ్చి విపరీతమైన వేడి అయిపోయింది నాకైతే
అదేనండి కొంచెం ఎఫెక్ట్ అయితే పడతామండి కొంచెం ఏంటి ఓ చాలా ఎఫెక్ట్ అయ్యాం అందరం కొంచెం దేవుడి వల్ల అయి అంత సీరియస్ అవ్వలేదు నాకు మేం వెంటనే కిమ్స్ లో జాయిన్ అయ్యాం వాము
ఉహు
తుంచ్ నువ్వు జాగ్రత్త ఇద్దరికీ
ఆవుట్ ఇంకెవరు అన్నకి కూడా వచ్చిందా మీ వారికి కూడా
అహర్ డ్ ఉంటది కదా దాని వల్ల కొంచెం ఈజీ ఆయితే
ఓకే ఓకే ఉ ఉ మీకెట్టాయిందంటే దగ్గు జలుబు అట్లు ఉన్నిందా చూపించాల ఏమేమి ఉన్నాయో ఆ టైంలో
దగ్గు బాగా వచ్చిందండి దగ్గెక్కు రాలేదు జలుబ్ ఓం స్మెల్ రాక
ఆ అంతే అండి సేమ్ వన్ మంత్ వరకి ఆగ్ ఆ తగ్గిపోయినా కూడా వన్ మంత్ వరకి స్మెల్ అనేదే సారీ వన్ మంత్ కదా త్రీ మంత్స్ వరకి నాకు స్మెల్ రాలేదండి ఆడబొయి టెస్ట్ చేసుకున్నా కూడా నెగిటివ్ ఎ వచ్చింది అయినా కూడా త్రీ మంత్స్ వరకు నాకు స్మెల్ అంత క్లారిటీగా లేదు ముందు ఉన్నట్టు ఉ నీరసంగా ఉండేది ఒళ్ళు ఆ జలుబు ముక్కులు మూసు నేనైతే దేని వల్ల రికవర్ అయినామ అంటే ఎక్కువగా ఆ కాపుర్ అదే ఆ ట్యూబ్ ఉంది కాదు కాదు ట్యూబ్ ఉంది కదా ఆవిరి పట్టడం ఆ అది అది త్రీ టైమ్స్ చేస్తాము పర్ డే దాని వల్ల కొంచెం రిలీఫ్ అయ్యింది దే ఉట్యాబ్లట్ కో ఏం వాల్లేదు మేమైతే
అదే ఉమ్ మేం వెళ్ళాల్సొ చ్చిందండి ఓకే అండి నేను వీళ్ళక్ భోజనం పెట్టి మళ్ళీ చేస్తాను టెన్ మినిట్స్ అయింది చర్లే బాయ్